హలో
హ్మ్
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఇందాక ఏదో ఆర్డర్ పెట్టాల్సింది అది చూస్తాను నిన్న ఇంట్లో సరుకుల్
ఓ అవునా చాలా రెస్పాన్స్ బుల్టీ ఎక్కువ అనుకుంటా మీకి
ఆ
ఏం బెట్ ట్టారు సరుకులు? లిప్స్టిక్క, లిప్ బామా, ఐలైనరా, మేకప్ ప్రోడక్ట్సా ఇంకేమి
ఇంటికి మినప్పప్పు
ఉ
కందిపప్పు
ఆ
పల్లీలు
అవన్నీ పెట్టాలనుకుని మేకప్ ప్రోడక్ట్స్ పెట్టావు కదా.
అల ఎలా తెలిసిపోతాయండి మీకి?
నాకన్నీ అలా తెలుసిపోతాయండి.
ఊ
ఏంటో నాకన్ని అలా తెలిసిపోతాయి అంతే
ఉ
మీరు మూవీస్ చూడరనుకుంటా
ఎందుకు చూడను?
అంటె ఇది మూవీ డైలాగ్ అని కనిపెట్టలేకపోయినారు.
ఓ
ఓ కాదండి చెప్పండి
ఆ చూస్తాను గాని నేను నీ అంత గుర్తు పెట్టుకోనేవి.
అంటే నేను నాకు కొంచెం టాలెంట్ ఎక్కువ అందుకే అట్లా గుర్తుండిపోతాయ్.
ఉ అవునవును
ఊ మీరు స్టడీస్ లో టాలెంట్ ఎక్కువ నాకు ఇట్లా అతి తెలివిలో టాలెంట్ ఎక్కువ.
ఓకె
ఉమ్మ్
ఆ
ఇంకేమండి ఇంకా ఆర్డర్ పెట్టుకోవడం అయిపోయిందా?
హా అయిపోయింది.
నిజంగానే ఇంటి సర్కుల్ బెట్ టార మీరు? మ్మ్ వంట చేద్ త్తమనా
హా
ఏం చేద్దాం అనుకుంటన్నారు ఈరోజు వంట
ఉమ్ ఏమంటే
ఆ
వెజ్ ఫ్రయిడ్ రైస్
ఆ ఇంకా
పనీర్ కర్రీ
ఓ పన్నీర్ కర్రీ వెజ్ ఫ్రైడ్ రైస్కి మినపప్పు అవసరం లేదనుకుంటా
అదిీ రే పూ మన్నాడూ
ఆ ఏం చేస్తారు మినప్పప్పుతో
మినప్పిండి దోస
మినపిిండి దోశ వేయ్యరండి బియ్యం పిండి మినప్పప్పు కలిపి దోశ వేస్తారు
హ
అవి రెండు కలిపి నానబెట్టి ఇంకా దోసేస్తారు అది పిండి చేపిచ్చి
అవును మాకు తెల్సు
అదే మినప్ప పిండితో దోశ వేస్తారని మీ దగ్గర నుంచి వింటాన్న ఫస్ట్ టైం మీ ఇంట్లో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీ వంటలు తిని ఏమైపోతారేమో
ఎవరిని
మీ ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి
ఆ సరే చెప్తాం
మ్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఎట్ల ఏమైనా చాక్లెట్ బిర్యానీ అట్లాంటివి ఏమైనా ట్రై
ఆ కోడిగుడ్డు ఐస్ క్రీమ్
కోడి గుడ్డు ఐస్ క్రీమా వావ్ ఇలాన్ టి ఐడియా మీకు ఎలా వచ్చిందండి
మీ స్పందన ఏంటండి
ఈ స్పందన విని నాకు మాటలు రావట్లేదండి మీ మాటలు విని నాకు మాటలు రావట్లేదు
ఓ
అ
అయితే తేనె తినండి
అయితే
తేనే
తేననా
తేనె దింటే మాటల్ బాగొస్ట యంటండి
ఓ అవునా
మీకు చిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా తిన్ పిచ్చలేదా
తినిపచ్చారు అందుకే ఇప్పుడు ఇట్లా మాట్లాడతాన్న
పట వాటా మ్
ఇంకేమండి
చెప్పాలండీ ఆ
కున్నారా ఇంతసేపు
మ్ అవును
ఊహూ చాలా బాగ చదువుకున్నారు ఇంత సే ఇంస్టామార్ట్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో ఆర్డర్స్ పెట్టుకుంటా.
ఆ ఇట్స్ కైండ్ ఆఫ్ లెర్నింగ్.
ఇట్స్ కైండ్ ఆఫ్
లెర్నింగ్ న్యూ థింగ్.
ఓ అలానా. నైస్ అండి.
ఇంకేమండి.
ఇంకేం లేదండి. రేపు హాలిడేనే గదా ఏంటి ప్లాన్స్.
ఔటింగ్ ఎళ్ళడం, ఎంజాయ్ చేయడం, ఫుడ్ తిండం.
ఓకే ఔటింగా ఎక్కడికండి ఔటింగు.
ఏ ఇలా పార్క్.
పార్కా.
ఖబంద్ పార్క్.
అవునా అండి. ఎవరూ మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారా.
బ్లోసమ్ ఫ్లావర్స వచ్చింది దాన్నీ చూడ్డానికి.
ఓ పింక్ కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి.
యా యా
నైస్ మీరు బాగ ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ తో.
ఆ మీరు కూడా
ఊ
చేస్తుంటారు కదా
నేనేం లేదండి మామూలే. మీ అంత కాదు
అదేంటండి అలా అంటున్నారు.
అంతే అండి.
హ్మ
ఇంకేమండి. కాఫీ తాగారా.
కాఫీ
అఓ మీక్ అల్వాట్ టు ఉండదు లే హెల్త్ కాన్షియస్ కదా. ఏదైనా ఫ్రూట్స్. లేదా ఓట్స్. డ్రై ఫ్రూట్స్. అ అదేం ఉంటారు సారీ నేనే తప్పుగా అనుకొని బై మిస్టేక్ అడిగేసాను
హు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే
ఇంకా
చెప్పాలండి మీరే మీరు కాఫీ
ఆ ఇంకా లేదండి మాకు పెడతారు హాస్టల్లో అయినా బాగుండదు అందుకే నేను తాగాను కానీ నాకు ఇష్టం కాఫీ కంటే టీ చాలా ఇష్టం నాకు అ టీ నే దరిద్రంగా చేస్తారు
స్నాక్
స్నాక్స్ కూడా ఏంటోవో ఇచ్చినారు అవి కూడా నాకు నచ్చలేదు పక్కన పెట్టిన తీసుకొని
ఏం స్నాక్స్
ఏమి ఇచ్చినారంటే ఏందో పంజాబీ తడకా అంటండి
హు
పంజాబి తడకా అంటా
హు
హు ఆ అదేందో ఏం పిండో తెలియదు నాకు
హు
హు వీళ్ళు ఇంకొక స్నాక్ పెడతారు మట్ మట్టి అంట
మట్టి
ఎస్ మట్టి తెలుగు మట్టి కాదు పంజాబీ మట్టి స్నాక్స్ అది పేరు అది తినలేం ఇంకా ఏందో నా బాధా ఎవ్వరికి చెప్పుకోలేము అందుకే మీకు చెప్ కుంటన్న
హు
బాగుంటది ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయ్యాల మట్టి
మట్టి అంటే
మట్టి అంటే అది ఎ ఎట్లా చెప్పాల అది ఎట్లానో అ ఎట్లా చేస్తారో కూడా తెలియదు
హు
అదొక స్నాక్ ఐటం
మ్
ఇంకా ఇంకా నార్మల్గా మనక్ పెట్టే పెడతారు బ్రెడ్ పకో పొడ ఆ పొటాటో కట్లెట్స్ ఇంకా బిస్కెట్స్, టీ
ఆ
ఆ అట్లాంటివి పెడ్తారు
టుమారో చికెన్, మటన్, మటన్ చికెన్ టుమారో
మాకేం బెట్టరు నాన్ వెజ్
ఎందుకు
అసలు చికెనే పెట్టరు మాకు ఓన్లీ ఎగ్ ఉంటది.
మ్
మ్ అవును.
ఎట్లుంటారు అవి తినకోకుండా
అందుకే కదా బయటికి పోయినప్పుడు తినేది అందుకే కాదా తన ట్లాడేది నాన్ వెజ్ కావాలా అని
ఆ అ హ
హలో హలో హలో హలో హలో హలో హలో హలో హ ఏమైందండి
స్విగ్గీ వాళ్ళు కాల్ చేసినారు అం
ఓ అవునా అండి సరే ఉంటానండి.
ఆ లేదు మాట్లాడండి చెప్పండి.
అవునా
దన్
ఇంకేమండి.
చెప్పాలండి. మీరే
ఏం లేదండి మీరే చెప్పాలా మీరు అంటే బిజీ పర్సన్స్ కదా
ఏం బిజీ బిజి ఏం లేదు. హ్మ్
ఇంకా నైట్ ఏం ఏం ఎక్కడికి వెళ్ళ వెళ్ళట్లేదా
ఆహా
తో
ఆహ లే వెళ్ళడం. లేదు.
చదువుకుంటా
పడుకుంటాం మూవీ చూస్తాం.
ఆహా
ఆ
బాగా చూసారనుకుంటా మూవీస్
హ్మ్ అవును
హ్మ్
హ్మ్ ఇంకేంట చెప్ చెప్పలండి మీరే
ఆమ్ ఏం లేదండి.
మీరు టుమారో అవుటింగ్ వెళ్తారా అని
నేనా ఆ అవునండి. వెళ్తాను
ఏక్కడికి
ఆమ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అంటే ఇది స్టేషన్ లో నయనా దేవి టెంపుల్ ని అక్కడికి వెళ్తాను.
హ్మ్
ఒక టూ డేస్ ట్రిప్పు
హ్మ్
వెళ్దాం అనుకుంటాన్నా అండి.
మండే కాలేజ్
కాలేజ్ అంటే ఆ రోజు ఏమి ఎంతగా జరగవ్ క్లాసెస్ ఫస్ట్ డే కాబట్టి ముందుకు టూ డేస్ ప్లాన్ చేసామండి. ఏళ్ళమని
అ
హ్మ్ మా ఫ్రెండ్స్ తో వెళ్దాం అనుకున్నా
హ మరి
అంతే అండి ఇంకా వెళ్ళాల వెళ్లిి కొంచెం బాగా ఎంజాయ్ చేసి నా ఫ్రెండ్స్ తో ఆ ఆ ఓకే ఓకే అండి
ఓ